హలో ఆ చిన్నా బాగున్నరా?
ఆ బాగున్న అన్న, మీరెలా ఉన్నారు?
మ్ బాగున్నా
ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటికాన్నే ఉన్నం మీరెక్కడున్నారు
ఇంటికన్నే ఉన్న నేన్ గుడ
అవునా
ఈ రోజు హల్డేనా కాలేజ్ లేదా?
ఇవాళ హాల్డే ఇయలా మొహరం అనే హాల్డే ఇచ్చారు.
మీ ఊర్లో ఎలా జరుగుతుంది మొహరం ఫెస్టివల్
ఆ అంతగా ఏం ఎంజా ఉండదన్న నార్మలే
అవునా ముస్లీంస్ ఉండరా మీ ఊర్ల
ఆ కొంతమంది ఉంటరు వాళ్ళ వర్కే జరుగుతుంది కొంత మా ధ్యానం ఉంటుంది గన్ అంత సందడేం ఉండదు. చిన్నగ చేస్తరు మీ దగ్గర ఎలా జరుగుతుందనా
ఆ మా దగ్గరా మొహరం అంటే బానే నడుస్తుంది ఇక్కడా చాలా మంది ఉన్ టరు ఒకా నూట యాభై రెండు వందల ఫ్యామిలీస్ ఉంటయి ఒక నైన్ డేస్ స్ ముందు నైన్ డేస్ ముందు నుంచే మనకి ఫీరీల కొట్టమనే ఒకటుంటది. అక్కడా ఒక గుండంలాగా ఒ గుండెం లాగా కొతది రోజు దాని ముందట డ్యాన్స్లెలేస్త ఉంటరు అలానే ప్రతి రోజు పీరీలనిఊరేగింపు చేస్తా ఉంటారు అంటె ఊరు మొత్తం తిప్పుతా ఉంటారన్నమాట ఊరేగింపు లాగా పీరీలని ఆ గుండం దగ్గరా ఈగ ముస్లిమ్సు ఆ హిందూస్ చాలా మంది అందరు కూడా కలిసి ఆ గుండం చుట్టూ ఆడుతా ఉంటారన్నమాట రోజు నైన్ డేస్ ముందు నుంచి చి అలా జరుగుతా ఉంటది అనమాట ఆ అట్నే
అన్న మా ఊర్లో అంతగనం జరగదు కానీ కొంతమంది ఉంటారు ముస్లిమ్స్ ఒక ఆ తక్కువ మందే అందుకే అంతగనం తెలిదు మీరు చెప్తుంటే నాకు క్యూరియాసిటీ బాగుంది ఎలా జరుగు తుంది చెప్తారా ఇంకా వివరిం
ఆ అదే అంటే ఎలా అంటే అంటే ఫస్ట్ ఫస్ట్ రోజు ఇట్లా గుండెంలాగా తీసేసి దాంట్లో మంట పెడతారు మంట పెట్టేసి ఇక పీరీలను అక్కడ పెట్టేసి అక్కడ ఒక కొట్టం ఉంటది పీరల కొట్టమని అందులో పీరిలాని పెట్టేసేసి రోజు ఈవినింగ్ అక్కడ ఆ గుండములో మంటలు పెట్టేస్తే ఆ మంటల చుట్టూ పీర్లు ఊరేగింప్ తిరుగుతా ఉంటారున్నమాట డ్యాన్స్ లేసి డప్పు శబ్దాలకును డ్యాన్సులు వేసు టూ తిరుగుతా ఉంటరు ప్రతి రోజు అలా తిరుగుతా ఉంటారు అన్నమాట ఈవినింగ్ టైం లో మళ్ళా మార్నింగ్ ఆ. అంటే నైన్ డేస్ ముందు నుంచి ఆ. ఆ మళ్ళ లెఎర్లీ మార్నింగ్ ఏం చేస్తారంటే ఆ పీరీలను తీసుకుని కొంతమంది ఆ పీరులను ఎగిరేసు కుంటూ ఊరంతా తిప్పుతా ఉంటారు వాళ్ళ చుట్టూ కొంతమంది వాళ్ళ వెనక ఉండి ఆ వీబూది అవిఉంటాయి కదా ఆ అది అందరికి ఇట్లా బొటు బొట్టు లా పెట్కుంటూ తిరుగుతా ఉంటారు పీరీలను తిప్పుకుంటా ఉంటే కొంతమంది వాటర్ పోస్తా ఉంటారు
ఆ కా కాళ్ళకి వాటర్ బోసి ఎందుకన్నా అలా ప్రతి ఇంట్ ఇంటి దగ్గర రాంగనే వాళ్ళకి
వాళ్ళ సాంప్రదాయం అదీ ఇ అంటే దేవుడికి లాగా వాళ్ళు భావించి అలా పోస్తారన్నమాట మనం పోసినట్టే వాళ్ళు గుడా అలా పాటిస్తూ ఉంటారు అన్నమాట అంత డీటైల్గా మనకి కూడా తెలియదు అలా దేవుడు వస్తరనే శుద్ధి లాగా అలా ఫీల్ అయి వాళ్ళు వాటర్ పోసి దండం పెట్టు కుారు ఆ బొట్టు తీసుకుంటా ఉంటారనమాట తోచినంత కానుకలు వేస్తా ఉంటారు
ఆ ఇందులో ఏంటిదంటే ఆ హిందూస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అని విన్న నిజమే నా మా
ఆ. మా దగ్గర హిందుస్ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉంటారు అంటే డీటెయిల్ గా లోపలికి పోమ్ ఉన్నా మాముూలుగా ఓరల్గా ఆ వాళ్ళతో డ్యాన్స్లు వేయడం గాని ఊరేగింపులో పాల్గొనడం అలాంటివి చేస్తా ఉంటాం ఇంకా రీసెంట్ గా ఈ వినాయక చవితి ఎలా జరుపుకుంటు మీ దగ్గర వినాయక్ చవితయినా బా జరుగుతదా
ఆ వినాయక చతుర్ధి బాగా జరుగుతుంది మా దగ్గర ప్రతి గ కల్ గల్లికి ఒక వినాయకుడిని ఆ పెడుతుండ్లు ఆ బాగా జరుగుతుంది ద మేమ్ రీసెంట్గా మేము గుడా పెట్టాము ఒక పోయిన సారి అ వినాయకుడిని బాగ బానే సెలబ్రేట్ చేశాం నైన్ నైన్ డేస్ మొదలు పెట్టాం
ప్రతి వినాయక చవితి బాగా జరుగుతుంది. మా దగ్గర ఎట్లా అంటే వినాయక చవితి రోజు ముస్లిమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందులో బాగా నడుస్తది అన్నమాట ఉ ఎలా అంటే ఇక్కడ ముస్తాఫా నగర్ అనే ఒకటి ఉంటది
ఆ
ముస్లిమ్స్ ఏరియానే ముస్తాఫ్ ముస్తఫా నగర్ అని ఆ ఏరియాలో మొత్త మొత్తం ముస్లిమ్స్ ఉంటారు కొంతమంది హిందూస్ కూడా ఉంటారు. కొంత మంది హిందూస్ కూడా ఉంటారు. కానీ హిందుస్లో ఒకతను ప్రతి సంవత్సరం ఆ ఏరియాలో వినాయకుడిని పెడతారన్నమాట పెడితే ఆ నైన్ డేస్ ఎట్లా ఉంటదంటే రోజు అంటే పూజలు అవి చేస్తా ఉంటారు. కదా అలాగే రోజు రోజు చే రోజు చేస్త చేస్తా ఉంటారు. కదా ఆ చేస్తా ఉంటే ఈయన వచ్చి చేస్తారు. కాని అక్కడ ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. ఇగా మండపం చుట్టూ వాళ్ళే ఉంది వాళ్ళే సెక్యూరిటీ గా ఉంటరండి. తక్కువ మంది ఆ ఏరియా కు
ఆ
అ ఉంటారన్నమాట ఒక నైన్ డేస్ దాకా రోజుకో కార్యక్రమం డాన్స్లని అవన్నీ ఇవ్వని ప్రోగ్రాం పెడుతుంటే అందరూ కలిసి పార్టిసిఫేట్ చేస్తా స
ఆ మా దగ్గర చ మార్చ్ మా దగ్గర బాగా జరుగుతుంది. ఇంకా అంటే మాది విలేజ్ ఆ ఇగ మాకా కాలని ఆ గల్లీ ఉంటుంది. ఆ గల్లికొక వినాయకున్లెక్క పెడతారు.
మాది కూడా విలేజ్ గల్లీకి ఒకటి పెడతరూ లే
ఆహా అవునా అయితే ఈగ మా మా దగ్గర నా చిన్నప్పటి నుంచి ఒకటే ప్లేస్ ఈ పార్కి ఆ పార్కి ఎవరిసేపు పెడితనే ఉన్నారు అదే వాళ్ళ మేము గూడా ఒకసారి ఆ పెట్టాం రే అంటేనే ఇగ బాగ పటిస్పే ప్రిపేర్ చేస్తాం. మే ఎప్పు కలిసి వచ్చిన పిల్లలకి ఆటల పోటీలు ఆంటీవి పెట్టి పెన్నులు అంగి ఇలాంటి గిఫ్ ప్లిస్తాం పెన్నులు మంచి గ్లాస్లు అయినా ఏదో గిఫ్టీస్తాం అలా బాగా బాగా జరిపిస్తాం మా పెద్ద గ్రౌండ్ ఉంటంది. మా అక్కడ వినాయకుడ్ని పెడతాం. కొద్దిగ ప్లేస్ ఉంటుందిగా ఈవినింగ్ అంతా ఆట ఒకరోజు లాస్ట్ ముందు ఆడపిస్తాం
అవునా మా దగ్గర అయితే బాగా నడుస్తు అన్నమాట ఇగ లాస్ట్ లాస్ట్ రోజు అన్నదానం అంటే లాస్ట్ ఇగ రేప్ పెండింగ్ అనగ ఈ రోజు అన్నదానం పెడతారు ఆ రోజు ఇగ అందరూ ఆ మొ మొత్తం వాళ్ళే ఉంటారు. ఎక్కువ ఎవరు ముస్లిమ్సే ఎక్కువగా ఉంటారు. అన్న బేబీ వీళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటే వాళ్ళు హండ్రెడ్డ్ నైన్ మెంబెర్స్ ఉంటారు. వాళ్ళే మొత్తం వంటలు ఇట్లా అన్ని వాళ్ళే చేస్తారు చేసేసి దేవునికాడి తీసుకొచ్చి పెడితే ఇగ దేవునికాడ వీళ్లు క మని చెప్తారు హిందూస్ వాళ్ళే వడ్డిస్తారు వాళ్ళే తీస్తారు అన్ని వాళ్ళే కు మొత్తము ముస్లింలు ఎక్కువ శాతం వాళ్ళ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ కూడా తింటరు బాగుంటది అన్నమాట అంటే ఎటువంటి మా కుల మత భేదాలు లేకుండా మంచిగా కలిసి మెలిసి చేసుకుంటారనమట బాగుంటంది చూడ్డానికి అక్కడ అందరూ కలిసి చేసుకోవడం సంతోషంగా అనిపిస్తది అన్నమాట ఇంకేయే ఫెస్టివల్స్ మీకే ఇప్పుడు దాస్ ఆ అవి ఎలా జేసుకుంటారు ఏ చేసుకుంటాల
సరదాగా ఆ ప్రతిసారి ఆ నరకాసున్ని కా కట్ చేస్తరు ఆ సోరకాయతో కట్ జేత్త సో సోరకాయ కట్ జేస్తరు ఒకటే వేతికి మేకని బలి ఇస్తారు
ఆ ఆ జమ్మి చెట్టు పూజలు
ఆ బా అంటే జమ్మిచెట్టు బూజ వన్ కిలోమీటర్ నడిచిపో కిలోమీటర్ నరా ఉంటుంది నడిచి వెళ్తాం ఇప్పుడు ఆధార్
ఎట్లా ఎట్లా ఎట్లా స్టా స్టార్ట్ ఎట్లా చేస్తారు ఆరోజు అంటే దర్స దసరా రోజు ఎలా స్టార్టింగెలా ఉంటది స్టార్టింగ్ నుంచి చెప్పండి ఎలా స్టార్ట్ చేస్తారు ఎట్లా ఉంటది పాటించే విధానం అంటే నాకు కొత్తగా అనిపించింది మీరు చెప్పేది అది ఎలా చేస్తారనేది వివరంగా చెప్తారా
ఆ ఫస్ట్ కొన్ని రోజుల ముందు నుంచి ఆ దుర్గమ్మ పెడతారు ఊర్ ఊర్లో ఒకటి అన్నటి పెడతారు మా వాళ్ళ ప్రతిసారి ఒకటి పెడతారు ప్రతిసారి ఇగ ఆ బాగా శ శుద్ధితో ఉంటుంది బాగా అయ్యగారు ప్రతి రోజు అయ్యగారు పూజలు జరుగుతుంది అక్కడ ప్రతిసారి భోజన వన భోజన అది దేవుని భోజనాలు అక్కడ జరుగుతుంది ఆ అన్నదానం జేపిస్తారు బాగా పెద్దగ చేపిస్తారు ఊర్లో ఒకటి కాబట్టి అంత అంద అందరి ఇక్కడికి గ్యాదర్ అయితారు బాగానే జరుగుతుంది ఈవినింగు ఆ ఈ పలహారం ఇస్తారు ప్రతి రోజు యెళ్ళేది అప్పుడు తీసుకెళ్ళేది ఆ ప్రతిరోజు నైన్ద లాస్ట్ టెన్త్ డే కి ఆ ఇది ఇలా జరుగుతుంది అది దసరా జరుగుతుంది ఆ దసరా టైంలో మార్ని మార్నింగ్ మార్నింగే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఊర్లో అంతా అడావిడీ అడావిడి ఉంటుంది ఆ పతొక్కరు ఇక వి యెళ్ళాలి అక్కడికి యెళ్ళాలి అని ఓ అందరు మంచిగ రెడీ అయ్యి అక్కడికి యెళ్తరు అ మా ఊర్లో ఆ గ్రామ పంచాయతీ ఉంటుంది దాన్ని ఎదురుంగా జేస్తారు
ఎక్కడ జేస్తారు ఎలా చేస్తారు అది ఎలా ఉంటుంది అనేది అడిగాను నేను నిన్
ఆ ఆ గ్రా ఆ గ్రామ పంచాయత్ దగ్గర ఇది దసరా యాక్టివిటీ క చేపిస్తారు పండగ వాతరణం ఉంటుంది
అంటే ఏంటిది ఆక్టివిటీ ఆక్టివిటీ అంటే ఏంటి అక్టివిటీ అంటే ఏంటిది
మే మే
అసలు ఎలా స్టార్ట్ చేస్తారు అది ఏంటి అది నేను అడుగుతున్నా నేను ఎవరు అది దానికి ఒక అందరుూ వచ్చి చేస్తారా ఆయనే ఎందుకు చేయాలి అది స్పెషాలిటీ ఏంటి ఉంటాయి కండి అదే నేను అడుగుతున్నా
ఆహా అరనా ఐతే మా మా ఊర్లో ప్రతి ప్రతిసారి ఒక ఆయనే అమ్ ఒక కత్తి పట్టుకునే అరాహత గల ఒక కుటుంబం ఉంటు ఉంది వాళ్ళ ఆ వాళ్ళ నుంచి సంప్రదాయం వా వాళ్ళ వరకి కడియ ఆ చేస్తారు
అదే నేన అనేది అది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటు నా అంటే కుడి ఉండదా ట్ గ ఓన్లీ ఓపెన్ ప్లేస్లోనే చేస్తారా గుడిలో చేస్తారా ఓపెన్ ప్లేస్ లో చేస్తారా టెంపుల్లో చేస్తారా గ్రాం పంచాయతీలో చేస్తారా
ఆ గ్రాంపంచాయతీ ముందుకు వొచిన్న ఆ గన్నాగ్ ఆ గుడి లెక్క చేస్తా అదే టైంకి కొంటరు ముందు నుంచే ఆ
సింపుల్గా చేస్తారు
అవునమ్ మా ఊళ్లో గుడిల ఉ అ ఉండదం
నీ దగ్గర
చిన్న అ గుడే లేక్క కడతారు నార్మల్ టెన్ట్ ఏసి ఆ అన్ని ఆకుల అన్ని పెట్టి కడతారు అందు అక్కడ దేవున్నికి ఒకటి తీసుకొచ్చి ఆ పూజిస్తారు అయ్యగారు వచ్చి పూజ శంకర్ ఆ ఇగ స్టార్ట్ అయితుంది పూజల అన్నీ అయిపోయాక మేక భలిసి ఆ నరకాసుని బలించి ఆ దాని తర్వాత సొరకాయ అన్న అంత చూడడానికి ఎగబడతారు రక్తం ఆ మేకరక్తం వరకు మా ఫ్రెండ్స్ అందరు గలిసి అం అంత ఎగబడి ఎగబడి బొట్టు పెట్టుకోవడానికి ఆ ఎగబడతాం ఆ రక్తం మేక రక్తం కొరకు ఆ బాగా జరుగుతుంది ఆ ఉమ్ ఆ రక్తం బొట్టు పెట్టుకుంటే మంచిదని నమ్మకం
భావిస్తారు ఆ నమ్మకం
అయితే అది అద అంతా అయిపోయాక ఆ అందరికి ఊర్లో అందరు కలిసి పెద్ద మనుషులో అందరు కలిసి ఆ అ డ డప్పు సప్పుళ్ళతో ఈ జమ్మశెట్టు దగ్గరికి వెళ్తారు జమ్మిశెట్టి దగ్గరకీ వెళ్ళి అక్కడ. పూజ ఫస్ట్ అయగారు అక్కడ ముందు వెళ్తారు ముందు వెళ్ళి అక్కడ ఆ వీళ్ళు రాకముందు అక్కడ పూజలు చేపిస్తారు ఆ ఇక్కడ. ఇక్కడ పూజలు అయిపోయాగా అక్కడికి వెళ్తా అయ్యగారు అక్కడ పూజలు చేయిపిస్తారు పూజలఅయి చేపిచ్చాక అందరూ ఇయకుండి కొద్దిపారిక ఆ పూజలు అయిపోయే వరకి ఆగాల ఆ అప్ప వరకు ఆగుతారు ఆ అయిపోయాక. జమ్మి చెట్టు ఆకులు కొరకు గుంపు గుంపుగా వచ్చి తెగబడతారు ఊ ఊరు అవుతలో ఒకటి ఉంటుంది ఇగ ఆ ఊర్లో ఆ చెమ్ము చెట్టు ఆ ఆకులు తేంపేట అప్పుడు అందవు ఇక ముళ్ళు కూచ్చుకునేటి ఏ మూలలు ఆ గుచ్చుకుంట.
పైన పేపర్లు అంటే పేపర్ల మీద మన కోరికలను రాసి ఆ పేపర్లు జమ్మే చేట్టు మీద వేయడం. వాటిని కాల్చడం అలాంటిది ఏముండదా.
ఆహా అంతా మా మాసైడు అలా ఉండదఅన్న ఆ ఇది ఇంకోటి ఏంట అంటే ఆ ప్రచ్యూకంగా. పో ఆ అక్కడ పాలె పాల పిట్టఅదే టైంకి ఆ సైడ్ ఉంటుంది ఎందుకోగాని ఎప్పుడు నా ప్లేసులు ఆ సైడు మొత్తం. మొత్తం అడవి సైడ్ ఉంటుంది అసడ్ బాగుంటే పక్షులు అదే టైం కి ఆవపడుతుంది దాన్ని చూడడానికి ఎగబడి ఎగబడి ఇప్పుడు చూసేది పోయిపోయి అటి ఎక్కడ ఎక్కడ ఉంటాయి అన్న తిరిగేటి అదే టైం కి మేము మా ఫ్రెండ్స్ తో కలిసి. ఆ పాలపిట్ట చూడ్డానికి ఆ అటు అడవి సైడు వెళ్ళేది